ఇ
హలో హలో హలో
ఇనిపిస్తుందా
వినిపిస్తుందా అండి మీకు
హలో
ఆ హలో వినిపిస్తుందా అండి
పిసుందా
ఆ వినిపిస్తుంది మీకు
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నా అందుకే కాల్ చేశానండి
ఖాలీగా ఉన్నారా
మీరు
నేను కూడా ఖాళీకున్నా అందుకే కాల్ లిస్ట్ చేసా.
పని ఉందా ఏమైనా మీకు
ఉహ్ ఏం లేదు ఆ కంప్లీట్ చేసేస్తాక ఇప్పుడు ఖాళీగా కూర్చున్నా ఇగా మొబైల్ చూస్ కు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉహ్ మీరు షాపింగ్ హలో వినిపడతుదా
ఆ వినిపిస్తుందండి వర్క్ చేసేసారా ఈవినింగు
ఆ చేసేసా ఆ డిషెస్ వాష్ చేసేసా కసుగు కొట్టేసా అంతా అయిపోయింది వర్కు ఇంగా ఖాళీగున్నా ఉహ్
నైట్ ఏం వంట చేయరా అండి మీరు
మేం ఏం చెయయమండి నేను మదర్ జేస్తారు తింటామండి చెయ్యం మీరు
ఎందుకండి
చేస్తా అండి నాకు హెల్త్ ఆ నాకు బెస్ట్ ఇస్తా నాక్ వచ్చిన వర్కు
అవునా అండి ఏమేమి కర్రీస్ వచ్చండి మీకు
అంటే అన్ని ఓ ఒక ప్రాసెస్ ఉంటదండి. ఆన్ ఆ ప్రాసెస్ అన్ని కరీస్ కి ఫాలో అయితాంటే ఇంకా
అవునలే పంటలు చేసేటప్పుడు తిరువాదక్ ఏసేసి ఇంకా ఏ కారైద్ ఆ వెజిటబుల్స్ ఏ ఉంటాయో వేసేసి ప్రోటీన్గా ఏసేస్తారేమో కదా
ఓ ఇంత వాటర్ పోస్ చేసి ఇక్క మగ్గ పెడతమ్ ఇనా ఇంతే పోలునా ఎంత కాంప్లికేటెడ్ గా ఏం చెయను
అంతేలేండి అంటే మీరు స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోరా అండి.
యాడ్ చేస్తాం ఆ సాల్ట్ పసుపు ఉప్పు అండ్ కొత్
అంటే అవిగాద్ ఆ కారం ఉప్పు పసుపు ఆక్ ఉండా ఇంకా వేరే స్పైసెసు లైగ్ గరం మసాలా ఇవి ఉంటాయి గదా
ఆ మసాలాలు ఏమి యాడ్ చేయం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా యూస్ చేయం.
అవునా ఆహా లేదండి నాగ్ గుడా పెద్దగా ఏం నచ్చవు అవి మసాలాలు మొత్తం అంతా గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిసది. కడుపులో మంట అంతా అలా ఏదోలా ఉంటుంది నాకు
అవును టూ మచ్ ఉంటుంది క మంట దీస్తుంది హెవీగా ఉంటది. అందుకే మా గుడ్ నచ్చదు. లైట్ వెయిట్ గా చాలు ఉహ్మ్ మస్ అలల అవసరమైన వరకే ఇస్తుంటాం.
అవునండి నేను గూడా ఎక్కువ లైక్ చేయను అలా అంతా స్పైసెస్. స్పైసెస్గా ఎక్కువ యాడ్ చేసుకోను ఎప్పుడైనా కానీ.
మీకి ఈ నాన్ వెజ్ చేయడం వొతా మటన్
నాన్ వెజ్జా ఆహా లేదండి ఓ ఒకేలా అంటే అవి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసేది ఉంటది కదండి నాన్ వెజ్ ఐటమ్స్ కి అందుకని నేను ఎప్పుడు చేయలేదండి ఒకసారి చికెన్ ట్రై చేశా అండి అంటే జస్ట్ కారం ఫస్ వేసే ట్రై చేసా బానే బెటర్గానే వచ్చింది కొంచెం
అవును మీరు ఇవన్నీ కారం ఉప్పు పసుపు అన్నీ తగినంత వేస్తారు కదా అంటే పర్ఫెక్ట్ రేషియోలో వేయడానికి వచ్చా మీకు
పర్ఫెక్ట్ రేషియో అం టే ఏం లేదండి ఫస్ట్ ఎక్కువ వేయకుంండగా కొంచెం అప్పుడు తెలిసిపోతది అక్కడ వెజిటబుల్స్ని బట్టి అంటే డైలీ ఒకసారి ఎప్పుైడైనా వె ఎవరైనా చేసే వాళ్ళు ఉంటరు కదా ఇంట్లో వాళ్ళు వేసేటప్పుడు ఒకసారి చూసింటాం కదా క్వాంటిటీ బయట వాళ్ళు ఎంతేస్తున్నారా అని అది గుర్తునింట అది
ఓహొ తర్వాత పేస్ట్ ని బట్టి వేసుకు
ఆ కొ తర్వా కొంచెం మనం వాళ్ళకన్న కొంచెం తక్కువ వేసుకుంటాం లేదంటే ఇంత క్వాంటీకి ఇంత అని ఉంటది అది తీసుకునే వెజిటబుల్ని బట్టి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మిరపకాయది ఉంటుంది చూడండి క్యాప్సికం కర్రీ అది టూ ఎలాగో స్పైసీ గ ఉంటుంది సో దానికి వేరే వెజిటబుల్స్ లేక టూ స్పూన్స్ వేస్తాం అలా స్పైసెస్ లే స్పైసెస్ విస్ టబుల్స్ లేకి జస్ట్ ఒక స్పూన్ వేసిన చాలు అలా
ే నాకు అంటే నాకు తెలిసి అట్ల క్యాప్సికం కి స్పైసీ ఫ్లేవర్ అంటే అంటగా ఉండదేమో అనిపించింది
అస లేద్ అహ లేద్ అని ఉంటందండి అది డెఫినెట్గా ఉంటది
అవున అది స్పైసీగా ఉంటదా
ఆ అవునండి ఎప్పుడైనా దాంట్లోకి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి
మనకు తెలిదు ఎప్పుడు చెయలేదు నేను ఇంక సో కానీ చాల బాగుంటది తింటే బాగా చేసుకొని తింటే సూపర్ ఉంటది
అవునా అండి కార్డు కూడ యాడ్ చేసుకోవచ్చ అండి దాంట్లోకి
పడుగున్నావు నా ఎప్పుడు వినలేదు బా
అంటే తెలియదండి నేను కూడా అంటే యూట్యూబ్లో రెసిపీస్ ట్రై చేసేటప్పుడు చూస్తే చూసానండి చూసేటప్పుడు అప్పుడు
నార్మల్ గానే బాగుంటది లేండి ఎందుకు ఊకె కాంప్లెక్స్ చేయడం దాన్ని నార్మల్ టెస్టే బాగుంటది ఇంకా
అవునండి
అది చేసుకొని నార్మల్ గా చేసుకొని చపాతి చేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటంది మీకు ఇష్టమా
ఆహా నేనేం పెద్దగ లైక్ చేయనండి ఆ కర్రీ క్యాప్సికమ్ని ఎందుకంటే అది నాకు స్పైసీగ అనిపిస్తది
ఓ మీరు అలవాటు చేసుకోవాలి ఫస్ట్లో స్టార్టింగ్ లో నాకు కూడ అలానే ఉండేది ఇప్పుడు అలవాటు అయిపోయింది చాల టేస్టీగా అనిపిస్తుంది
స్పైసీ అనిపించేసరికి ఇంకా దాన్ని అవాయిడ్ చేసినాను కానీ ఒకసారి నేను ట్రై చేసినప్పుడు కర్రీ బాగుందని తిన్నాను మర్రి
ఉ అట్లనే తినండి అట్లనే తింటూ ఉండు అలవాటు అయిపోతది హు
అండి అలాగే ట్రై చేయాలింక
మీకు అంటే మన ఇండియన్ ఫుడ్ కాకుండ ఇంక వేరే ఏమైన ఫుడ్ చేస్తారా
ఏంటండి
ట్రై చేయాలని పాస్త నూడిల్స్ ఇంకా కొన్ని ఉంటాయి చ పి పిజ్జా ట్రై చెయండి
పిజ్జా పిజ్జా ఎల చేస్తారండి అంటే ఓవెన్ ఉండాలి అవి ఉండాలి కదండి
అంటే చెయొచ్చు మనం నార్మల్ గా గ్యాస్ మీద కూడా చేయొచ్చు ఏమంటే మనకి చీజ్ దొరకదు ఇక్కడ
మరి చీజ్ అంట అన్ని వెజిటేబుల్ సో బాగ మంచిగా ఉండాలి మన దగ్గర క్యారెట్ క్యాప్సికము ఇవన్నీ కొంచెం ఇది ఒట్టిమిరపకాయలు ఇవన్నీ బాగుంటే కొంచెం ఫ్లేవరబుల్గా చూడ్డానికి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది
అవును ఆ చీజ్ మనకి దొరకదు ఇ ఇక్కడ రూరల్ రూరల్ ఏరియాస్లో సో మనకి చేయలే
డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి చీజు
అవునా చీజు ప్రైజెస్ ఎట్లుంటాయండి మీకు తెలుసా
ఏమో అండి నేను ఎ ఎప్పుడు తీసుకోలేదు అసలు ట్రై చేయలేదు ఎప్పుడు చూడలేదు నేను అసలు అవి
అవునా ట్రై చేయాలి ఒకసారి తెచ్చుకోవాలి పన్నీర్ ట్రై చేసినార
పన్నీరు పన్నీర్ ఏముందండి
అంటే తినడం కర్రీ కర్రీ గాని అట్ల
ఆహా తినలేదండి మేబీ ఒకసారి ఏమో తిన్నానేమో మర గుర్తు లేదండి ఏముంటుందండి పన్నీరు మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈజీనే కదా
ఈ చేసుకోవచ్చు కాని ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటదండి అందులో పాలు కూడ ఎక్కువ తాగాలి
ఆ ఏమంటే పాలలో ఇంత ఒక నిమ్ నిమ్మకాయలు పిండేస్తే అది మొత్తం స్ప్లిట్ అయిపోతాయి పాలు ఇంక బాగా మరిగిస్ అయితే అదే ఇంగా ఒక క్లాత్లోన వడబోసి ఇంకా అదే ముద్ద కడుతుంది అదే అయితది పన్నీర్ ఇంకా ఏముందండి
ఆ కానీ సక్సెస్ కావాలా గదా మనం నేను అట్లా ట్రై చేసిన రాలేదు ఇంతకు ముందు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ
ఆ అండి
కానీ ఆ ప్రాసెస్ చాలా టైం పట్టుకుంటది ప్లస్ ఖర్చు గూడా ఎక్కువ అవుతది మనం చేసుకుంటే
ఇంగా అందుకే ఇంగా ఊరికే బయట కొనుక్కోవడం బెటర్
మ్ కానీ కొన్ని బయట కల్తి ఉంటాయి సో చీపు అమ్ముతారు కొన్ని
అవునండి మనం మంచివి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇంకా
అవును ఒకసారి కొనుక్కోవాలి చేసుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ అది గూడా
అ తీసుకోనింట్రచే తోఫా
ఆ తోపు గూడా పన్నర్ లాంటిదే
నేను వినలేదండి ఎప్పుడు నేను ఎప్పుడు వినలేదండి అసలు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను మీరు చెప్తుంటే
అవునా అది ఒక ప్లాంట్ ప్రోడక్ట్ అనుకుంట తో పు ఇట్లానే పన్నర్ లాగా కనపడతది
ఓకే ఏం యూజ అయితుందండి అది
అది గూడా హై ప్రోటీన్ అండి హై ప్రోటీన్ ఫుడ్ లైక్ అన్ని ట్లో చాలా అంటే చాలా హై ప్రోటీన్ అది అన్ని కంటే మ్ తింటార్ చాలా మంది మేబీ సిటీస్ లో దొరుకుతుందండి రూరల్ రూరల్ ఏరియాస్ లో దొరకదనుకుంటా స్మాల్ టౌన్స్ లో గూడా దొరకదు
అంటే కాస్ట్ ఎంత ఉంటుంది
కాస్ట్ ఇలానే పన్నీర్ అట్లా పన్నీర్ లాగానే ఉంటుందనుకుంటా
అవునా ఏమొండి
అది కూడా
ఏమోండి నేనైతే ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం వింటున్నా ఒకవేళ టౌన్కి ఎళ్తే చూద్దాం ఒకసారి
ఆ ఒకసారి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నా
ఆ నేను మీకు కాల్ చేస్తాను షాప్కి ఎళ్ళినప్పుడు ఒకసారి గుర్తు చేయండి నాకు
ఓకే అండి కానీ దొరకడం కష్టం లే అండి ఎక్కడ దో అ పొద్దునే కళ్యాణం పాస్తా ఇష్టమ అండి మీ
ఆ ఇష్టమే అండి
నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ ఎక్స్పెన్సివ్ అది గూడా అనిపిస్తది పాస్తా
ఇది గోబీ ట్రై చేయొచ్చు గదా అండి మీరు ప్రిపేర్ చేయ్యవచ్చు గదా
గోబీ ఎప్పుడు ట్రై చేయలేదు తయి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అం అనుకుంటున్నా వీడియోస్ చూసా యూట్యూబ్ లో మ్
ఇప్పుడు తినాలనిపిస్తుందండి స్పైసీ
ఆ నాకి పాస్తా తినాలనిపిస్తుంది ఇప్పుడు
అవునండి మా మా ఊర్లో గూడా ఏమి దొరకవ అండి అసలు
దూ అదేంచేస్
ఆ
ఉన్నయే దొరికితే మ్యాగి న్యూడిల్స్ దొరుకుతయి.
అవునండి ఇంకా మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా కాని. ఒకవేళ దొరికినా కూడా అంత క్వాలిటీ ఉండదండి.
హెల్దీ కూడా కాదు.
ఆ అవునండి కానీ అది హెల్దీ కాకపోయినా తినాలనిపిస్తది.
అవును టేస్ట్ కోసం అవును మీ ఊర్లో అమ్ముుతారా మరి గోబీ.
ఏమో అండి తెలియదు నాక్కూడా. నాలుక టేస్ట్ బర్డ్స్ నాలుక మీద టేస్ట్ బర్డ్స్ అనేయి చచ్చిపోతాయండి ఊకే. తినకపోతే.
ఆశ అన్ ఆశ ఉం పోతదనా.
టేస్ట్ బర్డ్ సచ్చి ఆ అంటే నోరంతా కం చప్పగా అయిపోతది.
హ్